హలో అండి నమస్కారం.
ఒక్క నిమిషం అండి మా ఇంట్లో మీక్సి జార్ జియ్ జీయ్ అంటుంది.
ఏం స్పెషల్ అండి. ఏం రుబ్బుతున్నారు మీ మీక్ సిలో
ఏమో అండి మా మా పెదమమ్మ ఏదో చేస్తుంది మా కోసం స్పెషల్
అవునా ఎలా ఉన్నారండి. ఆరోగ్యం ఎలా ఉంది.
అంతా బాగుందండి మీరు ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు.
ఏం ఉంటుందండి రాత్రి వేళలో తిన్ తిన్నాము అలా అలా వాకింగ్ చేస్తున్నామండి.
చాలా తొందరగా తిన్నారండి. మేము ఈ టైం వంట స్టార్ట్ చేస్తాము.
లేదండి మేము కొంచెం స్ సెవన్ వరకు కి డిన్నర్ ఫినిష్ చేస్తామండి అ ఇది మన ఆరోగ్యానికి మన
అవునండి కానీ మాకు ఎప్పుడు టైం సెట్ అవ్వదండి. కాలేజ్క వెళ్ళి, వచ్చి రావడం, తర్వాత వర్క్ చేయడం అలానే సరిపోతుందండి.
కానీ వీలైనంత వరకు త్వరగా తినడానికి ప్రయత్నించండి. లేట్గా తింటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
అవునండి ఇప్పటి నుంచి అలా ట్రై చేయాలి. ఎంత పని ఉన్న ఫస్ట్ వంట తిండి తర్ తిన్న తర్వాత పని చేసుకోవాలని ఆలోచిస్తున్నాను.
అవునండి అది మంచి ఇ ఆలోచనా
కానీ ఇంకేం చేస్తున్నారు. ఎలా నడుస్త తున్నాయి మీ రోజులు ఎలా గడుస్తున్నాయి.
బానే నడుస్తున్నాయండి.
అవునా అండి ఎలా టైం పాస్ అవుతుంది మరి మీరు రోజు ఏ మన్నా మూవీస్ చూస్తున్నారా ఏమైన సిరీస్ చూస్తున్నారా.
హ మ అంతేగా హార్ట్ బీట్ అనే సిరీస్ స్టార్ట్ చేశానండి.
ఎలా ఉందండి.
చాలా బాగుంటుందండి అదంతా ఒక హాస్పి హస్పిటల్లో జరుగు తుంది కొన్ని డాక్టర్స్ కొన్ని డాక్టర్స్ మధ్య లైఫ్స్ లో జరిగే కాన్వర్జేషన్స్ చాలా బాగుంటుందండి. అవి రెండు సీజన్స్ యి నేను మొన్ననే మొదటి సీజన్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఇరవై రెండు ఎపిసోడ్లు అయిపోయాయండి.
అవును ఎందుకని ఇంత లాగ్ అవుతుంది నేను నాకు తె నాకు తెలిసిన ఒక సీనియర్ ఒక్క రోజులో అన్ని ఎపిసోడ్స్ కవర్ చేసిందండి.
అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసి చూసారు కావచ్చండి. మేము డైరెక్ట్ చూడడం వల్ల మధ్యలో అడ్వర్టజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. వాటి వల్లనే డిస్టర్బ్ అవుతుందండి చాలా టైం తీసుకుంటుందండి.
అవునా అండి అయితే నేను ఒక సజెషన్ చెప్తా వింటారా.
చెప్పండి
మీరు ఆ సిరీస్ చూసేటప్పు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ద్యాక్ చేస్తే లాస్ట్ కి త్రీ యాడ్స్ వస్తాయండి ఆ త్రీ యాడ్స్ చూసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చే టె ఎన్ని ఇక యాడ్స్ రావండి నేను ఒకసారి అలా ట్రై చేశాను మీరు కూడా అలా ట్రై చేయండి ఖ చ్చితంగా హెల్ప్ అవుతుంది
చాలా మంచి సలహా ఇచ్చారండి రేపటి నుంచి రేపు ప్రయత్నిస్త స్తానండి
ప్రయత్నించండి అలా చేస్తే మీకు టైం వేస్ట్ అవ్వదు ఇంకా మీకు బోర్ కొట్టదు కంటిన్యూగా చూడొచ్చు అలాంటి యాడ్స్ రావడం వల్ల మనకి యాష్ట వస్తుంది ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తది
ఉమ్ అవునండి మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండీ అందులో మీకు మంచివారు అని అనిపించిన వారి గురించి చెడ్డవారు అని అనిపించిన వారి గురించి చెప్పండి
మంచి వారని అందరిలో కొన్ని సార్లు మంచి ఉంటుంది కొన్ని రోజు చేడు ఉంటుంది మీకు ఒక విషయం చెప్పన అ నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి బిటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి అంటే నేను కాలేజ్ ఆ బయ ట హాస్టల్ లో ఉండేదండి అందుకని రోజు ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళాలి తను నేను కలిసి వెళ్ళే వాళ్ళము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచిగా ఉన్నామండి ఏ గొడవలు లేకుండా అ ప్రతిసారి ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం ఇంకొక ముగ్గురం ఉండేవాళ్ళం అండి ముగ్గురం ఏదైనా కలిసి చేసుకునే వాళ్ళం సెకండ్ ఇయర్ లో ఇంకా ఇద్దరు యాడ్ అయ్యం మా గ్రూప్ లోకి వాళ్ళు ఇంకా కొంచెం ఎ ఎక్కువ క్లోజ్ అయిపోయారండి మాకు వాళ్ళకి ఆ కొత్త గా యాడ్ న వాళ్ళకి ఈ ఫ్రెండ్ నచ్చదండి ఎందుకో ఆ ఈ ఫ్రెండ్ కొంచెం సెల్ఫిష్ లా ఉం ఉంటుంది అందుకని వాళ్ళకి నచ్చదు ఇగ మనకి ఫ్రెండ్ కాబట్టి మనం అ ఆక్సిప్ట్ చేయాలి కాబట్టి మేము ఇప్పుడు అలా పట్ పట్టించుకోలేదు ఈ మధ్య కొ కొత్తగా యాడయిన ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్డే అయితే ఆమె మమ్మల్ని బయటికి పిలిచిందండి వెళ్ళడానికి బయటికి వెళ్దామని పిలిచింది మిమ్ ర్ బర్ అ తను బర్డ్ రోజు పిలిచినందుకు రాము అని చెప్పలేము కదా అలా అని నేను నా ఫ్ ఫ్రెండ్ ఎళ్ళాం తనను తీసుకెళ్ళలేదు ఎందుకంటే నా బడే కాదు కదండి తన బడే, కాబట్టి మనం ఎలా అడుగుతాం రండి అని. అలా తీసుకెళ్ళలేదు అయితే తానికి తను ఫీల్ ఆయి ఇప్పుడు ఎవ తో మాట్లాడట్లేదండి ఒక్కతే ఉంటుంది క్లాస్ లో నేను మాట్లాడకపోయేసరికి ఆమెతోటి ఎవరు మాట్లాడట్లేరు గర్ల్స్ మాట్లాడట్లేరు బాయ్స్ మాట్లాడట్లేరు. ఆమోక్కతే ఉంటుంది మళ్ళీ ఎవరన్నా అడుగుతే తనతో మాట్లాడొచ్చు కదా అంటే ఇంకా టూ మంత్సే కదా తనతోటి ఎందుకు మాట్లాడాలి ఏం అవసరం అని మాట్లాడుతుందంట అండి. ఇప్పుడు నేను తనతో మాట్లాడల్నా వద్దా?
అంటే మీరు ఎవరు మొదటి నుంచి ఉంది కాబట్టి ప్రయ త్నించండి మాట్లాడడానికి
నేను ప్రయత్నించానండి ఆల్ ఆల్రెడీ ఒకసారి ప్రయత్న్ అంటే క్లాస్ లో తినేటప్పుడు పిలిచి ఎందుకలా అని అడుగుతే, ఆ మీరే మాట్లాడట్లేదు అందుకే మాట్లాడట్లేదు అన్నదండి తర్వాత మాట్లాడతదేమో అని చూస్తే తను ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మల్ల అందరితోటి తనే మాట్లాడలే నేనే మాట్లాడలేదు అందరు మాట్లాడుతురు ఒక్క నేను మాట్లాడట్లేదు అని చెప్పిందట అండి. అక్కడ ఎవరు ట్రై చేయలేదు నేనొక్కదాన్నే ట్రై చేశాను మాట్లాడడాని కీ నేనే మాట్లాడలేదు అ అందరు మాట్లాడుతున్నారన్న ఇప్పుడు నేనేంచేస్తానండి
ఓకే అండి మీ ప్రయత్నంగా మీరు ఫ్రెండ్షిప్ కట్ కావద్దని మాట్లాడారు కాదా తన నుంచి ఆ ప్రయత్నం లేనప్పుడు మీరు వదిలేసేయండి మీకు చాలా ఫ్రెండ్స్ వొత్తార్ మీ మాటల్ని బట్టి అంటే మీ వ్యక్తిత్వం చాలా మంచిదని మాకు అనిపిస్తుందండి మీకు మంచి స్నేహితులు మంచి స్నేహితులు తరపు ర్లేండి తన గురించి ఆలో చన వదిలేయండి
మేము ఎప్పుడు ఫ్రెండ్షిప్ లో కొన్ని రోజులే ఫ్రెండ్షిప్ చేయాలని ఎప్పుడు అనుకోలేదండి తను అనుకుంది అంటే తది ఫ్రెండ్షిప్ పో నాకు అర్థం కాట్లేదండి
అవునండి అలాంటి వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో మనం వదిలేసి ముందుకు ఎల్ నీతో ఉండాలి
మన ఫ్రెండ్స్ కాబట్టి మనం చెప్పుదాం అనుకుంటాం కానీ వాళ్ళు వినాలి కదా
అది కూడా కరెక్టే అండి
ఇక ఏం చేస్తాం సమాజం అలా ఉంది ది
అంతేనండి మనం మంచి కోరుకున్న సమాజం మనల్ని వేలెత్తి ఎత్తి చూపిస్తుందండి
అవునండి ఏం చెప్పు
పర్లేదు వదిలేయండి అలాంటి వాళ్ళు వంద మంది ఉంటారు
నేను ఒక్కదాన్ని వదిలేసేసరికి మా గ్యాంగ్ అందరు తనతో మాట్లాడరు లేరండి మా గ్యాంగ్ కూడా వాళ్ళ ఆమె అప్పటి నుంచో నచ్చదు నేను ఉండడం వల్ల ఎన్ని రోజులు తనతో ఉన్నారు ఇప్పుడు అళ్ళకిది ఆమె ఎట్లాగో అట్లా మాట్లాడుతూ మేము ఎందుకు ఉండాలి అని వదిలేశారండి మాకు. గ్యాంగ్ కూడా ఇప్పుడు ఎవరు ఆమెతో మాట్లాడట్లేదు ఆ మొక్కతే ఉంటుంది కాలేజ్ లో కూడా, క్లాస్ లో కూడా, ఆమెతో మాట్లాడరు కూడా
అది తనంతలో తాను చేసుకున్న పనే గాని మీరు మీ అంతలా ఎవరికైతే ఏం నేర్ పిలవలేదు కదా మీరెందుకు ఎక్కువ బాధపడుతున్నారు వదిలేసి ఏండి.
అంతే అమె వదిలేసాము తనేే అందర తనతో టూ మంత్స్ ఉంది ఇంకెందుకు మాట్లాడాలి అని ఆమె మాట్లాడుతుందిండి అండి అలాంటి ఫ్రెండ్షిప్ ని ఇలా ఎందుకు ఉంచుకోవాలని నేను కూడా మాట్లాడట్లేదండి
పోనీ అండి ఒదిలేసేయండి
మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించి
మా ఫ్రెండ్స్ గురించి చెప్తే ఈ రాత్రి అంతా కాదు ఇంకొక మూడు రోజులయినా సరిపోదండి
అవునండి అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు
మంచి ఫ్రెండ్స్ అని అంటే మంచి ఫ్రెండ్స్ కాని మనం చెప్పలేం కదా ఇప్పుడు మైండ్ సెట్స్ ఎవరివి ఎలా చేంజ్ అయ్యేటివి.
అవునండి
అంటే డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు గొడవలు పెట్టు కొట్టుకునే వాళ్ళం మళ్ళీ కలిసి ఉండే వాళ్ళం. కానీ ఒకరి గురించి ఒకరం ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మాత్రం అందరం ముందుంటాము అండి అది మా గ్యాంగ్ లో ఆ ఒకరికి ఆపద ఉందంటే
ఇంపార్టెంట్ అండి
ఉ ఇలానైనా మిగిలిన వాళ్ళు ఆ వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టయినా ముందుకు ముందుకు వస్తారండి స్వార్థం లేని ఫ్రెండ్షిప్స్ అండి
నైస్ అండి మంచిగా ఉంది మీ ఫ్రెండ్షిప్ అలాంటి ఫ్రెండ్షిప్ నాకు మాకి ఇప్పటి వరక అలాంటి ఫ్రెండ్షిప్ దొరకలేదండి నేను కూడా చూస్తున్నాను అలాంటి ఫ్రెండ్షిప్ దొరుకుతుద దొరకదు అనే
ఆ
హ
ఇంకా అండి ఏం స్పెషల్ మరి మీ ఇంట్లో
మా ఇంట్లో ఇవాళ ఎగ్గుచారండి మీర మీకు ఎగ్చార్ ఇష్టమ్మా అండి
చాలా ఇష్టం అండి నేను ఎగ్ అంటే చచ్చిపోతాను చికెన్ మటన్ కూడా అంత తిననండి ఎగ్గు చాలా తింటాను నేను
అవునా అయితే వెజిటేరియనా అండి
అవునండి ఎగ్టేరియని
మీకు లో ఎగ్స్ లో ఏ వెరై టిఫక్స్
ఎక్స్ట్ లో మీరు ఎలాాలన్నారు చేయండి అ నేను తింటా అందులో ఆనియన్స్ వేయండి తింటా ఆనియన్స్ లేగపోండా తింటా ఆమ్లెట్ వేయండి తింటా ఫ్రై చేయండి తింటా ఎలా చేసినా తింటానండి పంచిిది ఇప్పుడుర ట్రై చేయలేదండి ఒకేళ అది బాగుంటే అది కూడా ట్రై చేస్తా అండి
తినండి మరొకసారి ట్రై చే
అంటే పచ్చిది కూడా హెల్త్ కి మంచి మంచిదంట అండి నేను ఎక్కడనో చదివాను పచ్చ ఎగ్గు తినడం వల్ల చాలా ప్రోటీన్ వస్తుందంట
కాదండి ఇప్పుడు ఎలానో గ్యాస్ షార్టేజ్ ఉంది కదండి అండి మీరా ట్రైల్ వసి మీకు నచ్చిందం కొండడం తపుతది
అంతే అండి డైరెక్ట్ నోట్లోనే ఉప్పు కారం వేసుకుంటే అదే లోపలినే ఫ్రై అయిపోతుంది
అంతే కదండి ఎండలు ఎండకాలం కదండడి తినండి తిని కాసేపు ఎండలో నిల్చండి
ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాఅండి నేను
సంతోషం అండి మరి ఉండనా
ఉండ ఉన్నాడికే
హ
బయలే